హలో
హలో
ఎలా ఉన్నారు
మీది వాయిస్ క్లియర్గా లేదు
ఎలా ఉన్నారండి
మేం చాలా బాగున్నామండి
ఇంకేంటి విశేషాలు
ఏం చేస్తున్నారు
ఏం లేదండి కాలిగా ఉన్నాం మేము కూడా
కాలిగున్నారా తిన్నారా
తిన్నాం అని మీరు
తిన్నారా ఎం తిన్నారు
పప్పు చట్నీ కర్రీ మీరేం తిన్నారు ఏదో ఉన్నాయి మీరు
ఇంకా తినలేదండి రాగంజి తగం ఇంకా ఆకలి వెయ్యట్లేదు
ఎలా చేస్తారు రాగంజీ
రాగంజీ నాకు తెలిదండి ఎప్పు చెయలేదు మీరు చేసారా అండి ఎప్పుడైనా
చేయలేదు కానీ తెలుసు కొంచెం ప్రసెస్
చెప్పండి ప్రాసెస్ ఎలా చేస్తారొ నాకు కూడా నేర్చుకోవాలని ఉంది
అవునా
అహ
నాకు తెలిసేది రాగుపిండి ఉంటది కదండీ
ఆ
అది ఒక టూ స్పూన్స్ మనకి ఎంత కావాళ్ళో అంత
అ తీసుకున్న తర్వాత
తర్వాత ఒక బౌల్ లోన వేసి ఒక టూ స్పూన్స్ మనకి ఎంత కావాల్నో అంత వేసుకొని
ఓకే
దాన్ని కలుపుకోవాలి బాగా
తర్వాత
తర్వాత గ్యాస్ మిందా బౌల్ పెట్టి బాగా వాటర్ మరిగించాలి
అ మళ్ళీ తర్వాత ఏం చేస్తారా
నీల్లు బాగా మరిగించి అది కలిపి పెట్టుకున్నాం కదా రాగిపిండిని
అ
అది దాంట్లో వేయాలి అంటే కొంచం లైల్ కొంచెం లైట్ గానే కలుపుకోవాలి రాగిిపిండి ఎందుకంటే మళ్ళది ముద్దలు ముద్దలుగా కడ్తుది
కెస్టిక్కిగా అయిపోద్ది
ఆ అంటే ముందే అట్లా కలుపుకొని హాట్ వాటర్ లో వేసుకుంటే గంజి అనేది పలుచగొస్తది బాగా
అవునా మీరు ఎక్కడ నేర్చుకున్నారండి చేసుకి రాగంజి చేయడం
ఆ తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతది ఒక పది నిమిషాలు
సత్తాగినంత బెళ్ళం
ఆ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి
ఓ సరే అండి నేను కూడా నేర్చుకుందామనె అనుకుంటున్నాను నాకు చ చాలా ఇష్టం రాగంజి అంటే
అహ ఎందుకు
చాలా బాగుంటది టేస్ట్
ఎందుకు మీరు అంతా దానికి ప్రిఫర్ చేస్తున్నారు
హెల్త్ చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాదండి అందుకే నాకు చాలా ఇష్టం రోజు మార్నింగ్ లేచి రాగంజి తాగాలనిపిస్తది
అంటే మీరు ఏమన్నా వర్కౌట్స్ చేస్తున్నారా
లేదండి జస్ట్ హెల్దీగా ఉండాలని తాగుతాం
ఆ ఎప్ ఏమేమ్ బెనిఫిట్స్ వస్తాయని తాగుతారు మీరు
ఏంటండి
అంటే రాగ్ గంజి వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయని తగుతారు మీరు
రాగంజీలో ప్రోటీన్ ఎక్కువ ఉంటదండి సో మజిల్స్ కి మజిల్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ప్లస్ రాఘన్జీ మన బాడీని కూల్ చేస్తాదండి నాకు తెలిసిన బెనిఫిట్స్ అవే అండి ఇంకా
ఐరన్ కాల్షియం ఐరన్ గుడా ఉంటది కదండి రాగ
అవునా అండి మంచి విషయం తెల్స్
ఆ ఈ రోజుళ్ళోనే ఎవ్వరు తగుతారండి అందరు మర్చిపోయినట్టున్నారు రాగంజి అంటే
అవునండి ఆ కాలంలో చాలా మంది తాగేవాళ్ళు మన గ్రాండ్ పేరెంట్స్
సంకటి ఇప్పుడు కూడా చేస్తారనుకుంటలే మోస్ట్లీ
ఆ కొంతమంది చేసుకుంటారు పల్లెటూర్లలో
ఆ పల్లెటూర్లోలోనే మంచి ఫుడ్
ఆ మీకు రాగి సంగటి చేయడం వచ్చా అండి రాగి సంగటి అ మీకు రాగి సంఘటి చెయడం మొ
రాగి సంగటి అంటే రాగి రాగి ముద్దనే అదనేది అ
ఆ రాగి ముద్ద రా వచ్చండి మీకు
నాక్ డ రాదండి కానీ ఒకసారి ట్రై చేయాలి యూట్యూబ్లో ఇది రెసిపీ ఒకటి చూస్
ఓకే అండి నేర్చుకొని మళ్ళీ నాక్ చెప్పండి ఎలా ఉంటుందో చె
చేయాలి లేదంటే రాదు ట్రై యాలం
ట్రై చేసి నేర్చుకోండి వచ్చాకా నాక్ చెప్పండి నేను కూడా నేర్చుకుందామనె అనుకుంటున్నా
ఒక రోజు ఎప్పుడైనా కానీ రా రాగి సంగటి అది
మీది వాయిస్ క్లియర్గా లేదాండి
అది సంకటి చికెన్ కాంబినేషన్ షన్ బాగుంటుందని విన్నా
అవునండి నేను కూడా చాలా మంది రాగి సంగటి ప్లస్ చికెన్ బా అ ఉంటదని చెప్పడం విన్నాను చాలా మంది టేస్ట్ కూడా బాగుంటందని చెప్పారు మేము కూడా ట్రై చేద్దాం అను
ఆ ఇంకా అండి అవి నాన్ వెజ్ ఐటెమ్స్ లే కూడా అన్నింటిలోకి బాగుంటుంది చానా అన్ని ఐటమ్స్ లేకి చేసుకొని ట్రై చేసి తినాలి మీరు కూడా వచ్చి ట్రై చేయండి
ఒకసారి ఇంట్లో చెయ్యండి మీరు తినాలని ఉంది అండి
మీ రెస్టారెంట్లు కూడా చాలా చాలా మంది రెస్టారెంట్లు
అవునండి కని
అది
అవును ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు రెస్టారెంట్స్లో
వి ఎవి దొరకలేదండి